హలో ఆ అక్క చెప్పు
ఏమైంది నిద్రపోయినావా ఏం
లేదు లేదు
వన్ మినిట్ లో నిద్ర పోయి నావా నిద్ర పోయేట్టే మాట్లాడుతాన్నావ్ ఏందే పోతానావా మరి పండుగకు పోతావా
ఆ ఎళ్తా
ఊహూ
ఎళ్ళాలి పక్కా ఎళ్ళాళ్సి ఆ ఇప్పుడు కలిసేసొ చ్చే ఇగ రంజాన్ వచ్చింది నెక్స్ట్ డే సాటర్డే ఉన్నది వీక్ ఆఫే కదా
అంటే ఇప్పుడు పంతొమ్మిదో తారీఖు ఉగాది తర్వాత
నెక్స్ట్ డే రోజు రంజాన్ ఉన్నది
ఇరవై తారీఖ నేను ఇరవై కాదనుకుంటన్నా ఇరవై ఒకటికి అనుకుంటాన
ట్వంటీ ఫస్ట్ కి సాటర్డే ఉన్నది సాటర్డేగా లైట్లే కాలేజ్ కి వెళ్ళకపోయినా, ఇంగ సండే ఫోర్ డేస్ కలిసేసి వచ్చాయి కాబట్టి వెళ్ళాలి
అయితే ఏమైంది స మాకు వీళ్ళకి పిల్లలకి దాంట్లో టైం టే చ్చిర్రు
కిందనే వేయండి అది కాళ్లు దుడుచుకోవడానికి వేసు కున్నారంట వాళ్ళు అక్క
అహా పిల్లలకి ఎగ్జామ్స్ టైం టేబుల్ ఇచ్చిర్రు వాళ్ళకి ఎట్లా తెలుసా ఏది పద్దెనిమిదవ తారీఖు ఉన్నది పంతొమ్మిది ఉగాది ఉంది పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు రంజాన్ లే లేదు ఎగ్జామ్ ఉన్నది అన్నట్టు ఇచ్చిర్రు.
ఏమో మరి
ఒకక్కటికి ఇచ్చారు హాలిడే వల్ల
ఏమో వాళ్ళు ఎప్పుడు చేసారు మరి ఏ
ఏ కుక్క కుక్క క్కక్క ర్తిరిగి వచ్చిందంటే
నైన్టీన్ కి రా ఉుగాది ఉన్నది ట్వంటీకిి రంజాన్ ఉన్నది
ఆ
మా కాలేజ్ క్యాలెండర్ లో అయితే అదే ఉన్నది కాలేజ్ క్యాలెండర్ బట్టే హాలిడేస్ ఉంటాయి మాకు మ్మ్మ్మ్ వాళ్ళ పర్టిక్యులర్ డేకి హాలిడేస్ అని రాసి పెట్టే అదే ఇస్తారో దానికి రెగ్మార్ కి ఇచ్చేసి పెడతార
ఆయితుగా అదిక్ పోతు అన్న మాటి
హ వన్ టూ త్రీ ఫోర్ డేస్ కలిసది వచ్చే మనకు
వన్ంచిిగాక్కడు వంంచిగా సారదా గడపచ్చిలే అమ్మ వాళంటిగ్గర వాళ వెళ్ళ ఎవరనా
ఫోర్ డేస్ కాదు మంచి టెన్ డేస్ అయితు మది ఇంటికి పోతే
ఏమనా అప్పలు అవబోయవ ఎతు తెచ్చుకొని మంచి మహాఇక ఉగాది పచ్చడి అది వేసుకొని ఉగాది పచ్చడి అంటే ఉగాది స్పెషల్ కదది ఆ నా చదా అది తాగాలి ఎట్లా తెలుస అంటేషడ్ రుచి ఇలా అంటారు క మామ మాలుగా అది ఎప్పులుపు ఇట్లా తీ పని ఉ చేయదు అని అట్లుంటది కదా మన కష్టసుకది కళ్తోని సమానం పడ తెలుసు ఉగాది పచ్చల అంటే
సక చేస్తుద్దాన్ని
వా అమ్మో అంతనా
ఉ ఊర్లో వాళ్ళందరుూ వస్తారు
ఆహా
చిన్నప్ప నుంచి అలవాటు అంట వాళ్ళకి ఇక రావడం
అవునా అయితే మామూలుగా మాకి ఇట్లా మాక మా కిన్నలు అయితే కొంచెం కొంచెం చేసుకుంటాం కదా అదే అంతంత ఎట్లే చేస్తారు అనుకుంటాను నేను
లే ఊర్లో వాళ్ళు పక్కా వస్తారుంటాయి కానీసి అలవాటు తగిరిపోయింది కా కాబట్టి ఇక చేసేస్తారు
ఆహా కొంతమంది చేసుకోరు కూడా
ఆ చేసుకోలేము మీ వస్తుంది నా అందులో ఒక వన్ డ్రాప్ కూడా ముట్టా నేను
తాగాలట్టమ్మా ఎందుకు చెప్పనా అందులోనంట చేదు ఉంటది క పులుపు చేదు అని చింతపండు మామిడి
ఇంత చెప్తారు ఆ మస్తు చెప్తారు మనాన అయితే పక్క కొద్దిగా కొద్దిగా ఒక్కటే ఒక్కటే ఒక్కటే చూపనండి ఒక్క స్పూన్ కదా ఒక్కటి కూడా టచ్ కూడా ఏంది తాగితే తాగులేదంటే ఫోన్ చెప్తారు మా నాన్నకి్య
ఆ ఎందుకంటే మరి అది మంచిది అందుకనే అట్లా అంటారు
అది తాగాలి అది మన నానవాయిది తాగాలి తాగాల మా స్ ఫోర్స్ చేసాలని
ఆ మరి అదే ఇక మా తాతమ్మ నానమ్మ వాళ్ళ ఎట్లా తెలుసా మన జీవితంలో ఎదురే కష్టాలు సుఖాలు అనిని అట్లాంటి వాటితో సమానం అట ఇవన్నీ మళ్ళా అంటే తీియ అంటే తీయదనం అంటేనేమో మనకి కి అంటే సుఖంతో సమానం ఇప్పుడు చేదు అంటే కష్టం ఆ ఏదొచ్చినా తట్టుకునేలా ఉండాలి ఇగ అదే ఏదొచ్చినా తట్టుకునేలాగా ఉండాలి అందుకేనే అట్లా అవ అన్నట్లా కలిపి ఇస్తారట మరి అంటే మనకి ఇది తెలుగు పండుగలలో మనకి ఫస్ట్
ఆ ఉగాది
ఉ అట్లా అందుకనే ఉగాది అనేది ఇగ చాలా మంది తెలివదు జనవరి ఫస్ట్ అట్లా కొత్త సంవత్సరం కుంటరు గానీ ఉగాది ఫస్ట్ పండుగ అని తెలువదు కదా ఉ అవును ఇదే స్టార్టింగ్ అన్నమా
మ్
ఇదే లాస్ట్ అనుకుంటు కాకుంటే అదే
లాస్ట్ దివాళి చీ దివాళికి కాదు
మ్
సంక్రాంతి అనుకుంటా లాస్ట్
అవును అదే లాస్ట్ గానీ అదే ఫస్ట్ అంటరు కదా
ఆ
మంచిగా భక్షాలు పూర్ణాలు అవన్నీ చెత్తదా మమ్మీ ఇగ
మి చేస్తది
ఉమ్ మ్
అళ్ళీ ఎస్తది తినడానికి మేమే తక్కువ అయితాం
అదే అవి కూడ తినవా
మ్ ఒకటి
అవి తింటరు బానే తినేవాళ్ళు
ఒక్కటి ఫోర్ భక్షాలయితే ఒకటి పక్కా వేడి వేడిది అది
అదే మామిడికాయలు గినుక ఉంటాయా మీ సైడు
మ్ ఉంటాయ్ చాలా ఉంటాయ్ ఉంటాయ్ ఉంటాయ్ తోటలు ఉన్నయ్ మ్ డాడ్ తీస్కోస్తాడు చింతకాయలు చింతకాయలు కూడా మా సైడ్ ఫుల్ ఉంటాయ్
చింతకాయలు ఉన్నాయిలే మా ఇంట్లో కూడా చెట్లు ఉన్నాయి మేము చింతకాయ తి చింతకాయ తెంపేసిన చెట్టు నీ తీసేసిన
ఉమ్
అట్ల అయింది ఈసారు మాకు
చింతకాయలు ఉంటాయి అన్నిటికన్న ఉంటాయి డ్రమ్ స్టిక్స్ తెల్సా
మ్ ఆ
అవి కూడా ఉంటయ్
ఇగ తోటలల మరి తోటలలో వేసుకునే వాళ్ళు వేసుకుంటరు
అవి చాలా ఉంటాయి తాటి చెట్ ఆ తాట చెట్లు కూడా మస్తుంటాయి మా సైడ్
ఉ సపోటా అట్లా ఉంటాయి కదా
తలుండవక్క
మామిడి చెట్ల మామిడి తోటలలో ఎత్తరు కదా మామూలుగా
ఏమో లే గాని ఆ అవయితే తకువ ఈ జామకాయలు ఉంటాయి ఎక్కువగా
మ్ మ్
చాలుంటయ్ జామకాయలు
ఇగ అయినా ఉగాదికి మీరు ఎటు పోనవసరం లేదు గా పచ్చడి చేసుకోవడానికి అన్ని మీ దగ్గరనే దొరుకుతాయి
మ్
హ